వినిపిస్తుందా తిన్నావాషా చేస్సన్నవ్ ఏం తిన్నావు
చపాతి తిన్న పప్పు
పప్పు తిన్నావా ఎట్లా పప్పు చేసేది
అయల్ పోసి
ఆ
కొంచెం ఉల్లిపాయలు ఏసి టమాట లేేసి పప్పు ఏసి అన్ని ఉడికిచ్చ
ఏవేఉడికిచ్చల్ల ఆవాలు కూడా ఉడికిచ్చల్ల అవి చెప్పల్ల కదా నువ్వు
నూను కూడ ఉడికి
నా
శృతికి కొంచెం వెయిట్ చేస్తావా ఫస్ట్ బౌల్ పెట్టుకొని ఆ బౌల్ లో కొంచెం పప్పు ఏసుకొని మిరపకాయలు ఏసుకొని ఆనియన్స్ ఏసుకొ పని టమాటాలు ఏస్కోని
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఆ ఉల్లిపాయలు వేసుకొని దానిలో తిరుగపాయ పెడితే గుమ గుమ వాసన సూపర్గా వస్తది పప్పు
మామలుగా రాదా ఆహా మొత్తానికి వంటలు బాగా చేస్తావనమాట పెట్టొచ్చు కదా మరి ఇంకేమీ నేనా నువ్వు పిలిచకపోయినా నేను వస్తా
అందుకే పెట్టడు కూడా
నా కోసమేనా పెట్ ఆశా రోజు తినేసిపోతా వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకో నా కోటి ఫ్రీగా పెట్టు
అదే నువ్వేం పెద్ద సీఎం కూతురు
నేను స్పెషల్ కస్టమర్ అనమాట మీకు అంటే నేను చెప్తా ఏం సరిపోయింది ఏం సరిపోలేదుని ఎట్లుంది ఏమని అందరినీ పిలుచుకొని వస్తా ఇడికి రండి రండి అని
సరే
హుం
పెడతా శృతి ఆ నాకు వస్తుంది ఆ ఇకేం కాళ్ళు లిఫ్ట్ చేయకూడదా చేస్తే ఏం కాదా ఎందుకులే మళ్ళీ డబ్బులు పోతాయి చెప్
ఏం లేదు ఆషా
ఉమ్
పోరి ఏం లే మేము కూడా పప్పే చేసినాం ఈరోజు నేను చేయలే పప్పు నేను పప్పు చేయలే మా ఫ్రెండ్ చేసింది.
ఓహో మీ ఫ్రెండ్ అంతా బాగాచేసిందా వంటలు
బా చేయలే ప్చ్ బాలే బాలే ఎందో నా నా అంత కాదు మరి నా అంత కాదు ఏదో చేస్తదంతే.
బాలే
తప్పదు ఇంకా అందుకే తిన్న తప్పక తిన్న ప్చ్ అంతే ఉమ్ ఏం చేయాల ద
ఏం శృతి.
తప్పక తినాల్సింది వచ్చింది
ఉమ్ సరే ఇంకేంటి విశేషాలు.
ఉమ్ సింపలస
ఏమిలే శృతి ఉమ్ చెప్పాల నువ్వే
కాలేజీ పోలే
పోవాలి రేపు.
ఉమ్
నువ్ పోలే ఏం ఏంటి మీ మేడం విశేషాలు
మా మేడం ఓ వేష్ తె
మా మేడం మ మరి వరస్ట్ది
ఉమ్ సరిపోయినారిద్దరు.
మిక్సీలో ఎస్తే గ్రైండ్ లో వేసినట్టు వెయ్యాలి
ఏసేయ్ రుబ్బేయ్
రుబ్బిన దానికి కో క్క బుద్ధి పోది విశ్వాసం లేని కుక్కది
ఫీల్ అయితదేమో
తీలావని
ఉమ్
ఫీల్ అవ్వాలనే కదా
అయ్యో పాపం ఫీల్ అయితదేమొ
పాపంలే గీపంలే
ఎంతయినా మీ మేడమే కదా
అందుకే తిడుతున్నా
తిట్టు నువ్ గాకపోతే ఇంకెవర్ తిడుతార్లే మి మేడమ్
స్టూడెట్స్ ఎ తిట్టాల
ఉమ్ ఏవోల్ని తిడుతాది చెప్పపం
ఉమ్
ఉమ్
చెప్పు
ఎం లా
ఆ సుప్ప మాదియా
ఎవరు పక్కన అంతా అద్భుతంగా మ మాట్లాడుతున్నారు
తన వాయిస్ అమృతంలాగా ఉంటది తెలుసా తను పాట పాడితే రాయలు కరిగిపోతాయట్టే
అవునా చాలా అద్భుత
తన వాయిస్ ఎంత బాగుంటది తెలుసా వాళ్ళ మమ్మీతో మాలాడుతుంది
అవునా అదే చాలా వినిపిస్తు బాధ బాధ
వాళ్ళ చె వాళ్ళ చెల్ల ఉంది వాళ్ళు చెల్లి కాలి పిచాచి దెయ్యం పిచాచి వంట లేరా వర్షం బగుంది పెంట చేసినారు చేస్తుంది
అయ్యో
అంట
అంత కనీసం వచ్చుంటాయి వంటలు నీకు చెప్పిండు అదంతే
అంత లేదు రావు ఏమి మోహం ఎట్టుంటదో ఉంటాయి
అంటే అంత అద్భుతంగా ఉంటాయి కదా
ఓ హా
ఉమ్ ఎ చాలా మంచిది
చప్పిడి మొహంది చప్పిడి కూరలు అన్నంగాదు రైస్ వేసి కుక్కర్లోనే ఉడికిస్తే దానికి ఉడికిస్తే సూపర్ అన్న కూడ పెట్టేస్తుది
దేంట్లో పెడుతుది గ్యాస్ మీద బెట్కో పోయి మీన పెట్టాల్నా
గ్యాస్ అని అమ్మాయి అనుకుంటది మనం అనుకోవాలి కదా
ఈ
హ
పర్లేదు మాట్లాడు
ఇంకా ఎంతసేపు
ఆ మూడు నిమిషాలు ఇప్పుడు శృతికి చెయ్ అదే సరే అదే
మూడు నిమిషాలు మాట్లాడు